ఓ
ఆ చెప్పండి ఏం చేయట్లేదండి బయట నుంచున్నా స్నానం చేసి ఆ తిన్నామండి మీరు తిన్నారా మాదా కోడి గుడ్డు ఫ్రై
ఆహా ఇంకేంటండి
మీరే చెప్పాలండి ఏం లేదండి
ఏంటి ఇయాల క్లైమేట్ కూల్ గా ఉంది కదా
అవును
ఆ అవునండి
ఆ
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి
ఏం తిన్నారు టిఫిన్
ఆ మీరు
నేను అట్టే తర్వాత మధ్యాహ్న అద సాయంత్రం టిఫిన్ ఏం తిన్నారు
ఏంటండి
సాయంత్రం టిఫిన్ ఏం తిన్నారు
సాయంత్రమా పునుగులు తెచ్చుకుని తిన్నా
హా పునుగులు కింద వేస్తారా
మీరు పోదున్న కాయ్ ముూనక్క చేసాను ములకాయ టమాటా మీరు స
మాది అదే
అవునా
ఉ
ఏంటి అండి విశేషాలు
ఇంకేం లేదండి
ఉ యాడికి వెళ్తున్నార ఊరికి వెళ్తున్నారా అయినా ఆ ఊరు ఏళ్తానారు
ఊరా ఎళ్తాం ఏదో ఊరు
ఉహు
హ ఇంకేంటి విశేషాలు
మీరే చెప్పాలండి
బయటికి ఏడికైన తిరుతారా
ఆ ఎలతమండీ
ఏమైనా కొడుక్కుంటారా పండగ వచ్చిందిగా
ఆ కొనుక్కుంటాం బట్టలు
హ
బట్టల్లు కొనుక్కుంటా ఏదైనా గాజులు కొనుక్కుంటా
ఆహా ఆ మేము కొన్కుంటమండి
అవునా ఇంకెంలే మీరే చెప్పాలి మ బాబుకి దానిమకై బత్తై నారింజ యాప్లి
హ్మ్ అయిత్తినన్ అది తన్రా
ఏంటండి
అదే
అరటికాయ ఆ అవి కూడా తింటానండి అరటికాయ్ కుడా తింటా అన్నీ ఇష్టమే నకు
టారా
ఆ అది కుడా తింటా
ఓహో బ్రాండ్డెడ్ తింటారా లేకపోతే మొలియి తింటారా
తింటాం
ఊహ్మ్
ఆ మీరు
నేను రెండు తింటానండి
అవున
కానీ మోలియే బొంటై
అవునండి బాగుంటాయి
హ్మ్ వెజిటబిల్స్ల ఎం ఇష్టం
ఆ నాకు జాంకాయ ఇష్టం కూరగాయలో ఏది గోంగోర మునాకై టమాటా మీరు తింటారండి
ఆ అంటే మీకేం ఇష్టం వండడానికి బాగుంద్ది అంటే
రాయా ఏదైనా పర్వాలా మేము చేసేవాళ్ళం కదవంటా
ఊహ్మ్ బిర్యానీ బా చేస్తారా
ఆ అవునండి బా చేస్తా
ఏమేమ్ కుర్లోచుమీకు
నాకా అన్నీ వచ్చు
అవునా బా చేస్తారా హా ఎవన కొనుక్కుంటారా కింద బిస్కెట్లయి వస్తే
బిస్క్యూట్లు కొనుకుంటాం చాక్లెట్లు ఒన్బిస్ కెట్లు చాక్లేట్లు ఏదైనా స్వీటు
స్వీట్లు తింటారా
తింటానండి కళాకాంద్ తింటా
ఆ స్వీట్లో ఎం ఇష్టం
నాకా ఎ ఏమైనా పర్వాలే లడ్డు కళాకాండ్ఎ తింటానండి
ఆ హ
హ్మ్ మీకు అవునా అదేలేండి తింటూనే నచ్చిందిలేండి ఆ నేను కూడ తింటానండి
అహా ఇంకేంటి ఏసీ ఉందా మీకు
మాకు ఏసి లేదండి కూలర్ ఉంది
అహా మరి గాలి బానే వచ్చిద్దిలే
అవును బాగనే వచ్చిద్ది
ఉ ఇంకేంటి
ఏదండి మీరు మీరు
ఇంకేం లేదండి
అవునా ఉ చెప్పండి ఆ తిన్నానండి మీర్ తిన్నారన్న
ఆ తిన్నామండి
ఆ ఏంకోరు వండారు
మేవా మునక్కాయ పచ్చడి
నిమ్మకాయ పచ్చ చేస్తారా ఆహా అవునా మీ అమ్ చేస్తారా
ఆ మా అమ్ చేస్తారు
ఆహా మీ చదువుకుంటున్నారా ఎన్నో తరగతి ఉహు ట్యూషన్ కూడా ఎల్తారా ఆ బాగ చదువుకుంటారా ఆ బాగా చదువుకోండి బాగా చదువుకుంటే మంచిది ఊ మీకు ఫెండ్స్లు ఉన్నారా ఆమె బాబితో బాగా మాట్లాడ టరా బాగుంటారా మీతో అవునా మీ పిల్లల అంటే ఇష్టమా చిన్న పిల్లలు
ఆ వాళ్ళంటే నాకు ఇష్టమే
బాగ ఎత్తుకుంటారు కదా ఏంపేర్లు పిల్లోడిది
పిల్లడిద రహాన్
ఆహా అ పిల్లోడి పై బాగుందండి ఆహా తెల్లగుంటారా
ఉ బాంటడు బొద్దుగా
ఆహా అవునా అదేలేండి బా మే అమ్మళ్లు ఏం పని చేస్తారు ఉహు మీ నాన గారు
మా నాన్న అంటే టీచర్ చేస్తాడు
ఆహా అవునా అదే అదే నేన్ లోనే ఉంటానండి మా ఆయన మా ఆయన టైప్ పని చేస్తారు ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి ఏంటి చల్లగున్నా చెమటలు ఎక్కువ వస్తున్నయ్
కింద మీ వాన వచ్చిద్దామో గాలి లేదు అవును గాలి లేదు అసలు గాలి వస్తుంది మీ ఇంట్లో
ఉక్క పోస్తుంది
అవునా గాలి లేదు ఎం లేదు అందుకే బైటకొచ్చి నుం కూర్చున్నా గాలి వచ్చిద్దని
ఔను నిజమే
స్నానం చేసి కూర్చున్న వేడి ఏంలేదం ఏ ఏం చేస్తన్నారుమీరు
ఇంకేంటండి తిన్నారా అయిపోయిందా
తిన్నమండి స్నానం చేసాం ఇంకా పడుకోవడమే
పాడుకోండింకా
ఆ పోడుకుంటా కాసేపు బయట కుర్మర్చుని వెళ్తా లోపలికి
బైట నుంచున అసలు గాలి రావట్లా
ఔను సల్లగా ఉందని నుంచునమండి దోమలు కుడా కొడుతున్నాయి
దోమలు ఇప్పుడు అంతగా లీవులేండి
ఆ అవును రాత్రి పుట మకు బానే కుడుతునై పొన్కుంటుంటే
అవును ఎక్కువకూడాతనై
ఆ అసలు రాత్రి పుట అంత పంకుందమ్మా తెలిద్ కద అందుకని ఎన్ దోమలున్నాయో అసలు
ఇ కుక్కలేదోండీ కరెక్ట్ టైంకి క అరుస్తాయి
మా కుక్కలు ఎక్కువ ఉన్నాయండి మా బజార్లో అస్సలు ఒకటే కుకేకలు గోలా
నిద్దర మధ్యలోనే అరుస్తాయి
అదేనండి ఇంకేంటండి విశేషాలు ఆ భోజనాలూయపోయినిగా
ఆ ఆయి
ఇక ఏం ఫ్రీట్స్ ఇష్టం
ఫ్రూట్సా అన్ని ఇష్టమే
ఆ హా అవునా
ఏదో కొద్ది కొద్దిగా అటికాయలు బొప్పాకాయలు అవి ఇష్టంలా
ఆ అదేలే తినండి బాగా పాల్తాగుతాం పాల్తాగుతాం అండి ఇన్నే తౌతారా
ఆ తాగుతాం భూష్ట్లా ఆన్ని తింటారా
ఆ ఆ
హ్మ్ ఇంకేంటి విశేషాలు
మీకేం లేదండి మీరే చెప్పాలి హ్మ్ ఏంటండీ విశేషాలు
ఇంకేం లేదండి
ఇంకా పడుకోవడమానా
హ్మ్ పొడుకోలి ఎసి ఉంటే బాగుండండి చక్కగా చల్లగాలి ఉండేది
అవునండి అంత చల్లగా పనుకోలేము కదా వాతావరణం చల్లగా ఉంది కదా హ్మ్ భోజనాల్నిగా హ చాక్లేట్ అంటే ఇష్టమా కుంటారు వీడియో కాల
నేను ఎక్కువ్గా డైరీ మిల్క్ అయి తింటాను
ఆ అదేలేండి వినాండి
మీరేం తింటారు
చాక్లెట్లు ఏదైనా ఫైవ్స్టార్ చాక్లెట్ తింటా
కిట్కాట్ అయి
ఆ అవి కూడా తింటామండి ఆ అవును మాక్ కూడా బానే ఉంటాయి ఉ ఉమ్ య స్నానం చేశారా
ఆ చేసామండి వీకేమి ఇష్టం జీడిపప్పుల్లో బాదంపప్పుల్లో
నాకన్ని ఇష్టమే ఆ
ఏంటండీ ఇంకా ఇంకేం లేదండి
ఆహా అవునా
ఉమ్ ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి బయట వచ్చి నించున్నాం మీరు ఏంటి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లా గాలి రావట్లా చెమట పూడుతుంది మాకు
అవునండి గాలి లేదసల వన పడింది
యమో పర్లే
ఉమ్ అవునా హ్మ్ హల్ధి కట్టినరా మీరు
తింటాను మామ్మ పెడితే తింటాను
ఉమ్ ఒకసారి తింటా ఉంటే అలవాటైది
అవును నిజమే
ఆహా నేన్ తింటాను మా అమ్మయికి ఇస్ తే మ అమ్మయి ఎక్కువ తినరు యాప్లెస్ దానిమ్మకాయి తింటను అంత సేఫ్ పీపుల్ కాదు ఉమ్ అవి తినమంటే తినారు అక్కడే పెడతారు అవి నేన్ తినల్సిందే
అవి మా అమ్మ అట్టికాయలు పాడైపోతే జ్యూస్ చేసేది ఒక్కోసారి
అవునా ఉమ్ తినండి బాగా
ఉమ్ తిన్నాను బాగా
ఆహా అదే తినపోతే మనుషులు ఉండలేను
సర్రలే అండి ఉంటాను బాయ్ ఆ బాయ్ అండి